అ ఏం చేస్తున్నారు
ఆ ఏం చేయాలో ఆలోచిస్తున్నానండి ఇందాకలి నుంచి
పెద్ద సమస్య వచ్చిందండి మీకు
అవునండి
ఉ
మీరు
నేనా నేనేం చేరదా అంన్ని ఖాళీగా ఉన్నాను చదువుకుంటాం అంటే ఇప్పుడే
అవునా ఏం చవుతుంది అండి
అంటే ఇన్స్టా్రా నువ్వు నోట్స్ చదువుతంటివంటనే ఇన్స్టాగ్రామ్ పోస్ట్లు చదువుతాంటివి నేను ఉండేదాన్ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్లు మే లో చూసుకుంటా కూర్చుంన్నాను అవి చదువుకుంటున్నా
అవునండి మీ ఫేవరెట్ హీరో ఎవరండి
ఏంటండి
ఫేవరెట్ హీరో
నా ఫేవరెట్ హీరో మహేష్ పాపూ అండి
ఓకే మహష్ బాబూ మూవీ తీ సార్ కదండి ఆ ఫేవరెట్ మూవీ ఏంటండి అందులో
మహష్ బాబు తీసిన మూవీస్ లో నాకు అన్ని ఫేవరెట్ అండి పర్టికులర్ గా ఫ ఫేవరెట్ అనియితే ఏం లేదు అన్నిీ ఫేవరెట్ కానీ నేను ఎక్కువ నాకు కామెడ సెన్స్ అంటే ఇష్టం మహేష్ బాబు లో కామెడీ సెన్స్ ఉంటుంది కదా ఆ కామెడీ సెన్స్ అంటే ఇష్టం మ మూవి సర్ సర్లేెరు న కవర్ మూవి దీంట్లో కామెడీ ఎక్కువగా ఉం తను మహష్ బాబు నుంచి
అవునవునండి
యాక్షన్ మూవీస్ కంటే నాకు మ మహేష్ బాబు చేసినటువంటి కామెడీ సిన్స్ అవి ఇష్టం ఎక్కువ ఆ ఫేస్కి అక్యూట్నేస్ కి ఎంత బాగుంటుందండి కామెడీ చేస్తే క్యూట్ ఉంటుంది.
ఉహ్ ఫేవరెట్ హీరోయిన్
ఫేవరెట్ హీరోయిన్ వచ్చేసి కాజల్ అండి ఎవర్గ్రీన్ కాజల్ ఉహ్
చ ఆమా ఐస్ బాగుంటాయండి
అవును ఆమె యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది ఆమె అంటే ఆల్మోస్ట్ హీరోయిన్స్ లో ఏడుస్తే ఎవరికి బాగుండదు కనియ ఆ అమ్మాయ్ ఆమె ఏడిస్తే కూడా ఒక సీన్ మూవీ హిట్ అవుతుందంటే తన వల్లే
క్యూట్ గా ఉంటది
క్యూట్ గా ఉంటది మీకు ఎవర్ ఇష్టం అండి
నాకు నాకేవరు ఇష్టం లేదండి
పర్టికులర్గ హీరో హీరోయిన్ అని అంటూ ఎవరు ఇష్టం ఉండదా?
లేదండి నేను చూడను ఎ క్కువ మూవీస్ ఏదో చూడాలంటే చూడాలి అని చూస్తానండీ
నాకు ఇంకా ఎవరంట ఇష్టం అంటే ఆ చైనీస్ లో చైనీస్ డ్రామాస్ ఒకర్ ఉంటారు అనమాట చెంచూయాన్ అని, తనంటే చాలా చాలా చాలా ఇష్టం అండి చెంచూయా చెంన్
ఓకే
తన యాక్టింగ్ కానీ తన ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా చల చాలా బాగుంటాయి నీ అంటే అక్కడ సైడ్ అలాగే ఉన్ ఇదె కదా అండి చెంగు సింగు జుయాన లియాన రధ్రన్
అవున్ అవును అవునవునండి
ఉహ్ ఆ మీరేమి చూడలేద మూవీస్ ఏమి చూలేదా రీసెంట్ టైమ్స్ లో
రీసెంట్ టైమ్స్ లో చెప్పాను కదండి గోదారి గట్టు పైన మూవీ చూశాను
ఉమ్ ఓకే
ఇంకా అంతేనండి
ఉహ్ నేను మా ఫ్రెండ్స్ కలిసి నైటైమ్ ఒక మూవీ చూసాం అండి హర్రర్ మూవీ.
ఓకే అండి
చాలా చాలా అది నేమ్ అంతగా గుర్తు లేదు కానీ, ఆ మూవీ చూస్తే భయం వేస్తదండి అసలుకి. ఆ భయంమేస్తుంది అస్ సీన్స్ అన్ని థ్రిల్లర్ గా ఉంటాయి ఏది ఏం జరుగుతుందో ఆ అర్థం కాదు చాలా బావుంటుంది ఒకసారి మీరు ఒకసారి ఏమన్నా ఆ మీకి గూగుల్లో కానీ యూట్యూబ్ లో కానీ సెర్చ్ చేసి చూడండి రీసెంట్ హరర్ మూవీస్ అండ్ కాకిీ కాకిీ మీద బేస్ అయి ఉంటుంది అది
ఓకే అండి
ఆ
అంటే నేను చూసాకైతే చూస్తాను బట్ నైట్ టైమ్స్ కల లోకి వస్తదండి భయం అయితంది నాకు
మనం లైఫే ఒకటుంటదండి అది ఎప్పుడో మనం భయపడతామని చూడకోపోతే ఎలా చెప్పండి
అది కూడా నిజమో అండి.
హర్రర్ చూడాలి కామెడీ చూడాలి అన్నీ చూడాలండి లైఫ్ లో
అవునండి నాకు రాఘవ లారెన్స్ ఉంటారు కదా వాళ్ళ తను చేస్ చిన్న హరర్ మూవీస్ అంటే ఆ ఇష్టం
ఓకే అవన్నీ అలాగే ఉంటాయండి ఎలా అంటే తన మూవీస్ అన్ని సీక్వెన్స్ గా తీసినా కూడా సీక్వెన్స్ ఉన్నట్లు అనిపించదు. కరెక్ట్ స్క్రీన్ ప్లే ఉంటుంది కరెక్ట్ స్క్రీన్ అలా యాక్టింగ్ అంతా బావుంటుంది.
అవునండి ఇంకేంటండి అవుటింగ్ లేదా అండి ఇప్పుడు
అవుటింగ్ ఏం లేదండి పీజీ నూ ఆఫీసు పీజీ ఆఫీస్ ఇదే ఉంది.
ఆ ఇప్పుడుఎక్కడికి బయట్ ఇంటికి వెళ్ళాలనిపి అని అనుకోవడం లేదాండి మీరు
రీసెంట్ టైమ్ లో అయితే అనిపిస్తుంది గానీ వెళ్ళకి అంత ఛాన్స్ లేదు. అంతే కాకోకున్న ఇక్కడ ఎక్కువ వర్షం ఎక్కువ కదా.
అవునవునండి.
హ్మ్ వర్షం ఎక్కువ ఉంటుంది. తర్వాత ఫ ఇంగ ఫైవ్ ఐతే చాలు ఇంగ ఫుల్ రైన్ పడుతుంది అన్ మా దా
అవునండి. గ్యాప్ వదులితే చాలు అన్నట్టు అనిపిస్తుంది కదండి.
బట్టలు ఉతకాలన్నా భయం వేస్తుంది తెలుసా అండి.
ఆ
బట్టలు ఉతకాలన్నా మార్నింగ్ మార్నింగ్ లో ఉతుక్కోవాలి. మార్నింగ్ ఉతుక్కొని ఆఫ్టర్నూన్ కల్లా తీసేసేయ్ లేదంటే ఇంకా అంతే మర్చిపోవాలి మనం మన బట్టలని ఉమ్
ఇంకేంటండి
విశేషాలు మనం చాలా సింకులో మాట్లాడుతున్నామండి
అవునండి ఇంగామ్ మీకు పార్లల్ మీద ఏమైనా ఐడియా ఉందా అండి
పార్లలా నేను పార్లల్ కి ఒక్కసారి వెళ్లానండి అంటే రెండు సార్లు వెళ్ళాను అనుకోండి ఒకసారేమో హెయిర్ కట్ కోసం వెళ్లా సెకండ్ ం మా ఫ్రెండ్ వాళ్ళు వే చేపించుకుంటాను ఫేషియల్ అని ఏ అప్పుడు వెళ్ళ టూ టైమ్స్ వెళ్ళ నాకు అంత ఐడియా లేదనీ ఒక్క హెయి అక్కడ తప్ప ఇంక పార్లల్లో నేను ఏమి చేయలేదు
ఓకే మీకు ఆ వెళ్తానండి నేను ఇప్పటి వరకు హెయిర్ కట్ కి వెళ్ళలేదు ందు ఆహా మీకు క్వైట్ ఆపోజిట్ అన్మా హెయిర్ కట్ కి వెళ్ళలేదు ఆ ఫేషియల్ చేపించుకున్నా ఐబ్రోస్ చేపించుకున్నా అండి అవి రెండు చేపించుకున్నా అది కూడా నా బర్త్డేస్ కి ఎప్పుడైనా ఫెస్టివల్స్ కి కానీ మ్యారేజెస్ కి అన్న వాళ్ళ మ్యారేజ్ కి అక్క వాళ్ళ మ్యారేజ్ కి అలా చేయించుకుంటాను అనమాట ఎప్పుడూ కాదు ఎప్పుడైనా
మీకు అనిపించదా అండి పార్లర్ కి అయితే అమౌంట్ ఊరికే వేస్ట్ అని చెప్పి పార్లర్ లోకి పెట్టి నాకు అనిపిస్తుంది నాకు ఈ హెయిర్ కట్ అంటే ఏమో లే స్టైల్స్ కోసం కానీ ఫేషియల్ అంటే నార్మల్గానే ఉంటుంది కదా ఫేస్ ఎందుకు ఫేషియల్ చేపిచ్చుకోవాలి ఆ ఇవ్వా సిందుకి తెచ్చుకోవాలి ఇలా ఉంటుంది నా మైండ్ సెట్ ఎంత
ఒకటేంటంటే ఐబ్రోస్ చేపిస్ కోవడం వల్ల మన ఫేస్ గ్లో అనేది పెరుగుతది. అండ్ ఐబ్రోస్ అనేది షేప్ వచ్చిన షేప్కి గన వచ్చాయి అని అంటే ఫేస్ మొ
అలాగే ఎ అపడ హైబ్రోస్ అనేది షేప్ లో రా కాకపోతే కూడా ఫేస్ లో ఉండే గ్లో మొత్తం కూడా
ఆ పోతది అందుకే కదండి ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళ దగ్గరికి పోతాం. అం అది కూడా తెల్సిన వాళ్ళు ఉన్నారనమాట సో ఆ అక్క ఏంటంటే ట్వల్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సో ఆ అక్ క్క దగ్గరికి వెళ్తూ ఉంటాను నేను ఇంకొకటి ఏంటంటే ఫేషియల్ ఎందుకు ఎక్కువ అని అంటే టాన్ అంతా రిమూవ్ చేస్సది. నాకేంటంటే స్పాట్స్ ఉంటాయండి. స్పేస్ మీద చిన్న చిన్న స్పాట్ ట్స్ లాగా ఉంటాయన్నమాట అలాగా సో క్స్ మీద అవి వెళ్ళాలి అని అంటే కొంచెం స్క్రబ్బర్ అనేది యూజ్ చేస్తారు. సో అది యూస్ చేయడం వల్ల పోట్స్ అనేవి కనిపించవు. వెంట వెంటనే వెళ్ళిపోతాయ్ అనమాట
మీకొషియం తెల్సా అండి. మీరన్నీ చెప్తున్నారు. కదా ఇవన్నీ ఇంటి నమ్మ అయితే ఎక్కడం లేదండి.
ఆ
అంటే తెలీదు కదా ఒకవేళ తెలిస్తే ఓకే ది ఇది కదా అన్ కున్ తెలిదు కాబట్టి ఓ ఇవన్నీ ఉన్నాయా స్పోక్స్ అంటే ఏంటి రబ్బర్ అంటే ఏంటి ఏదో ఏదో పెద్ద పెద్దవి మాటలు వింటున్నట్టే అనిపిస్తుంది.
సోప్స్ యూస్ స్ చేస్తాం కదా ఫేస్ వాష్ కి అలాగా అలా యూస్ చేస్తే మనకి ట్యాన్ అనేది రిమూవ్ అయిందా లేదా అని మనకు తెలిదు జస్ట్ తెల్లగ కనిపిస్తాం అంతే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఎక్కువ్ సోపు తిక్కడం వల్ల కూడా మనకి తెల్ అక్కడక్కడ తెల్లగా ఆ మనకి చర్మం అనేది అక్కడక్కడ తెల్లగ కనిపిస్సది పొట్టు పోయినట్టు అనిపిస్సది మీకెప్ ఎప్పుడన్నా గమనించినారా అంటే హ్యాండ్స్ కానీ ఎప్పుడైనా సరే స్కిన్ చిన్న చిన్నగా పోవడం కానీ అలాగా ఆ అలాగా ఫేస్ మీద కూడా అనిపిస్తుంది అలా అనిపికోకుండా ఉండడం కోసం కూడా ఫేస్ వా అది ఫేషియల్ అనేది చేయించుకుంటారు అనమా అండ్ గ్లో అనేది కూడా వస్తుంది అది ఏం టే జస్ట్ స్ట్ ఊర్కనే ఇన్స్టాంట్ గ్లో అన్నమాట అంతే. అంటే ఎన్ని ఇయర్ ఇయర్ అంట్లా ఉందిఇ ఇన్స్ట్ంట్ గ్లో ఇప్పుడు ఎప్ ఎట్లుంటదంటే ఆ ఫంక్షన్స్ కి ఆ ఆ రోజు కి ఒక టూ డేస్ కి కి నాకు గ్లో కావాలన్నప్పుడు ఫేషియల్ అది అన్నమాట
హ్మ్
ఇప్పుడు వరకు చెప్పాలంటే ఫేషియలు ఒక్కసారి ఏమో నా అమౌంట్ తో పెట్టుకొని చేయించుకున్నా నా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఇంత ముందు నా బర్త్డే కాకుండా ఇంతకు ముందు అక్క మ్యారేజ్ కి ఒకసారి ఏంటంటే అక్కనే చేయిచ్చింది ఫేషియల్ నాకు ఎందుకంటే ఆ ఆక్కనే అక్క దే మ్యారేజ్ కాబట్టి ఏమన్నా ఉంటే నీ ఇష్టం అని చెప్పేసి అన్నదా సరే ఒకసారి ట్రై చేద్దాము అన్నట్టు అప్పుడే ఫస్ట్ టైం ఐబ్రోస్ ట్రై చేయడము అండ్ అవి నా ఇన్స్టా డిపి కూడా అదే పెట్టుకున్నా నేనయితే ఫస్ట్ టైం అదే ట్రై చేయడం అండ్ నా ఫేస్ కి ఐబ్రోస్ అనేది చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. అందుక్
గ్లోనెస్ ని పెంచుకో పెంచుకోవడం అంటే మీకు ఇష్టం అనుకుంటా.
నేను ఫేషియల్ చేయిస్తానో లేదో డౌటే కానీ ఐబ్రోస్ మాత్రం పక్కా చేయిస్తాను. అది కూడా నేను పర్టికులర్గా అదే ఐబ్రోస్ కి ఫోటో తీసుకొని పెట్టుకునింట కదా ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకున్నాను డిపీ అదే చూపిస్తాను అన్నమాట నాకు ఇలానే కావాలా అన్నా ట్
ఓకే అండి ఆ బాయ్ అండి. హ్మ్
ఓకే అండి బాయండి
బాయ్